హలో ఆ ఏం చేస్త స్తున్నారండి
ఏం లేదు
బాగున్నారా హలో ఆ బాగున్నారా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నాం భోజనం అయిందా అండి మీది
ఆ ఇంత తేగ
అవునా ఏం తిన్నారు ఇయాలా
ఇవ్వాళ పప్పుచారు
ఆహా
కర్రి
వునా ఏం కర్రి ఇయాలా
ఆ శ్యామాగడ్డలు
అవునా ఆ ఎట్లా చేస్తారు శమగడ్డలు
ఉమ్ ద ముందు ఉడక పెట్టాలి
ఉహుమ్
చేసి చిన్నగా చిన్నగా రౌండ్ రౌండ్ కట్ చేసి లే ఫ్రై చెయ్యాలి
అవును
ఫ్రై చేసి ఆ మసాలా చియా సి చికెన్ మసాలా ఉంటది కదా ఇంట్లో తయారు చేసి
ఆహా
దాంట్లో చేయాలి ఫ్రై చేసి దానిలో ఏసి టమాటా వేసి
అవునా
చింతచారు అందులో పోసి చెయ్యాలి బాగుంటది
అవునా పప్పు చారా ఏలా చేసిరు మరి మీరు
నార్మల్ చా చింత చారు పోసి
ఉహుమ్
పోన్ పొడ్ని చేసి పప్పుచారు మీరు మీరు బా మీరు భోజనం చేశారా
ఆ అయింది మాది భోజనం
మీరేం చేశారు
మేం గుత్ త్తంకాయలు చేషానం ఇయ్యాలా
గుత్తొంక కాయనా ఇలా చేస్తారు మీరు
మ్మ్ ముందు పల్లీలు ఏయించాలి మంచిగా పల్లీలు ఇది నువ్వులు
ఆహా
నవ్వులు వేగినంక ఆటిని మిక్సీ పట్టాలి నవ్వుల పొడి చేయాలి మళ్ళ ఒక పెద్ద ఉల్లిగడ్డ కోశి మిక్సీ జార్ పెద్ద పెద్ద ఒక్కలు చేసి మిక్సీ జార్లో ఎయ్యాలి ఆ మిక్సీ జార్ ల మళ్ళ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఔ బు ఉ ప్పు కారం పసుపు ఎల్ పాయ అద్రాకు ఆ అద్ ఏష్ తి మిక్సీ పట్టాలి అన్నట్టు
ఆ
మ్మ్
నవ్వుల్ల పొడిలోనా నువ్వుల్ల పొడింది మిక్సీ పట్టండి
ఆ నువ్వుల పొడిలనే మిక్సీ పట్టాలి అంటే అంతం నువ్వుల పొడి అద్దు కొంచెం నువ్వుల పొడి గానే
ఆహా
అలా మిక్సీ బట్టి మసాలా తయారు చేసుకోవాలనంట అది మసాలా మళ్ళా వంకాయలు నాలుగు వక్కలు కోసి అలా నింపాల అన్నట్టు మసాలా నింపి కు అం అన్ని వక్కలు మసాలా ల నింపి అ నువ్ తవ్వా మిత కొంచం నూనె పోషి అయి ఫ్రై చెయ్యాలి అ
ఆ
ఫ్రై లెక్క చేేసి మళ్ళీ మిగిలింది మసాలా అల్లనే వేషి కొంచం ఉడక బెట్ ఇట్టాలి అన్నట్టు మెత్తగాయ వరకు నీళ్ళ పోయొద్దు మంచి మంచిగా నూనే ఎల్ తేమంచిగా ఈ కాయలు మెత్తగా అయ్యే వరకు
ఆ
ఉడగ పెట్టాలి ఆ ఉడక పెెట్టినాక మళ్ళీ నీళ్లు పోసి ఆ నీళ్ళని మంచి ఉడక పెట్టి గ్రేవిని అలా సాంబారు మ కొతి కొతి సాంబార్ వేసి టే దిన్చాలిగా మంచిగ ఉంటాలంటా
ఇంకా ఓన్లీ వంకాయ గుత్తులుచేసారా
నా వంకాయ గుత్తు ఇయ్యలా
ఆా
ఓకే మీకే ఏమేమి వంట మీకు అన్ని వంటలు వచ్చా మరి
ఆ అన్నీ వంటాలు వచ్ చూ
అవునా నాన్ వెజ్ వెజ్ బిర్యానీ అన్నీ వచ్చా మరి నీకు
అవునవును
అస్సల్ నాన్ వెజ్ తింటారా మరి మీరు
ఆ ఇప్పటికిీ కాదు ఎప్పుడన్నా ఒక్కసారి
ఉ అవునా ఇనో అడిబుల్ ఇంకా ఇంకేమంటారు
మీరు తింటారా మరి
ఆ ఇక వారంకి ఒక్కసారి అలా నా ఇప్పుడైనా ఒకసారి ఇట్లా తింట అన్నట్టు డెైలీగా
డైలి కాదు
అ
ఇంకో ఏం తింటారు మరి నాన్ వెజ్లో
ఎగ్ చాలా తింటామ్ అన్నట్టు
ఆ
ఎగ్ కర్రీ చేస్తాన అన్నట్టు ఒక్కొక్కసారి
ఆ
అవునా
మేమి ఇంకా ఎ కే ఒక్కొక్కసారి
ఆహా
ఉమ్ ఎప్పుడన్నా ఒకసారి చికెన్
ఆహా
నాన్ వెజ్ మంచిది కాదా అని దూరమే ఉంటాము దాంతో అని ఎప్పుడైనా ఒసారి రి
ఉహుమ్ అవును వీక్లీ వన్ వన్ ఒక్కోసార అనా తినచ్చు ఏం కాదున్నట్టు అట్లా అన్నట్టు
ఆ ఆ చాలా అంటే అంటే ఈ ఆకుకూరలు
ఆహా
తింటాం పప్పు పప్పులో వేసి కరడీ చేసి
అవునా
ఆకుకూరల్లో తినాలి
ఉమ్ హల్ది కూడా అయి ఆకుకరలు కూడా
ఆ
అవునవును
అ మీరు తింటారా మరి ఆకుకూరలు
అవునవును చాలా తింటాం అన్నట్టు ఆకుకూర ఎక్కువ శాతంగా ఆకుకూరలే ఉంటా అన్నట్టు
ఆ
అవును బచ్చల హాకు చుక్క కూూర తోట
ఆ తో తోటకూర మేము కర్రీ చేస్తాం స్తాం మీరేం చేస్తారు
ఉమ్ ఉ తోటకూరలో కర్రీ కూడా చేస్తాం ఆ ఒక్కొక్కసారి అలా పప్పు కూడా వేసి కూర చేస్తాం అన్నట్టు
ఆ పప్పు కూూర పెసర్ పప్పులో కూరే చ పప్పు కూరనా మేము అలాగే చేస్తాము
అవునా
చుక్కకూర ఇంకా పప్పులు ఏ ఎస్ మా బాబుకు మా బాబు కోసం పాలకు కురేసి తమ్ము ఆ గంగావాయల్ కూర విన్నారా మీరు